ఊ
హలో
హలో ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలీగనే ఉన్నా
ఉమ్ హ్ నిన్న పండగ్గా సినిమా కైన ఎటైనా ఎల్లారా
ఏం వెళ్ళలేదురా ఇంట్లనే సరిపోయింది ఇంట్లో పని చేేసేసరి కే ఆ ఇంట్ల పని చేసేసరికి సరిపోయింది మీరెల్లిర్రా
తీసుకెళ్తా అన్నరు తీసుకెళ్ళలేదు కానీ ఇరోజెల్లిండతను
ఇగ మిమ్ముల్ని తీసుకవోలె
నేను మమ్మల్ని తీసుకపోతంట ఎంజాయ్మెంట్ ఉండదంట ఫ్రెండ్స్ తో వెళ్తడు మమ్మల్ని తీసుకెళ్ళడు అప్పుడప్పుడు అప్పుడు తీసుకెళ్లేది పిల్ల పెళ్లిగాక ముందు ఉ
కానీ మంచిగుంటది కదా ఫ్యామిలీ తోనైతెనే మంచిగుంటది
ఆ ఫ్యామిలీ తోటయితేనే బాగుంటదనికని పిల్లలొద్దంటడు మళ్ళీ
ఆ ఆ పిల్లలొద్దంటె మరి పిల్లలెట్ పోతరు
ఆవును వాల్లొస్తే వాళ్ళు చూడ నియ్యరు వాల్లొద్దంటరు వాళ్ళు రా కుండ నేను రానని ఇగ నేను కూడా ఎలట్లేను కాకుండా అప్పుడెళ్ళేది బా సినిమా థియేటర్ వాతావరణం బాగుంటదసలు
ఉమ్ మంచిగుంటది మళ్లందులోటి అం పిల్లలు కూడా మంచిగా కొంతమంది ఇంట్రైస్ట్ చూతరు తెల్సా వాళ్ళకి కూడా మంచిగ నచ్చుతది ఇప్పుడు మా పిల్లల్ని వంపి వచ్చే స్కూల్ కూడా తెల్సా వాళ్ళు మంచిగా తీసుకుపోతారు పిల్లల్ని స్కూల్ అది సిన్మాకి ఊమ్ వాళ్ళని తీసుకపోతారు నేను పంపిస్తనే ఉంట తెలుసా
ఉమ్ స్కూల్ నుండి ఇగ ఆ ఇలాంటివి ప్రోత్సహిస్తళ్లు స్కూల్ నుండి కూడా హాస్టల్లల్ల కూడా సినిమాలేస్తరటగా
హాస్టల్లో తెల్వదు కాని జి పిల్లల్నయితే తీసుకొని పోత తరా ఎందుకంటే వాళ్ళకర్దమయ్యే సినిమాలె చూపిస్తారు తెలుస అ మంచిగా అంటే ఉమ్ అవును మరి చదువు గురించయినా మనం అంటే సంస్కారం అంటే మనం ఎవరితో ఎలా మాట్లాడాలి ఆ అట్లాంటివి అన్నీ ఉండే సినిమాలకి తీసుకుపోతడు
ఊ
మరట్ల కూడా మంచిదే కదా
అవును ఎంతైనా మన ఇండియన్ సంస్కృతి అంటే గొప్పదే అన్ని సంస్కృతి సంస్కృతుల కంటే సంప్రదాయాలు సంస్కృతులు ఇండియన్ వాళ్ళయున్న ట్టు ఎవరియుండై
అవును
ఉమ్ అమెరికా వాళ్ళు ఏంటంటే అం వాల్లు వాళ్ళ వేష భాష కాని
అవును వాళ్ళుండే విద్ విధానం గాని వాళ్ళకిసొంటి సాంప్రదాయా తెల అందరూ ఒక తిరిగానే ఉంటరు తెలుసా వాళ్ళు
ఉమ్ అక్కడ కల్చర్ కూడా
ఉమ్
డేటింగ్స్ ఇష్టమని
అవును
ఊమ్
పెళ్ళిళ్ళు చేసుకొని వదిలేయడాలు మళ్ళీ చేసుకోడాలు అన్నీ ఇసొంటియే ఉంటాయి
మ్ పిల్లల్ని ఆస్టల్లో ఏయడాలు
ఉమ్ అవును
మన ఇండియాలన్ ఐతే ఒక ఒక పర్సన్నీ చేసుకుంటే అతన్తోటే సచ్చేదాంక ఉండాలి
మరి అంతేగాని మరి మనకి ఇక్కడ మన దేశంలోనైతే ఇంత రష్ ఉంటది గాని నువ్ అక్కడ అమెరికాలో మాత్రం ఇట్లా చూడానికి రో డ్ల మీద అసలు మనుషులు కూడా కనపడరాట తెలుసా
అవున
అసలు కనపడారంట మనకైతే కుప్పల కుప్పలు జనాలు కనపడుతారు
ఎందుకంటే జనాభా పరంగా సెకండ్ ప్లేస్కి ఓచ్చింది కదా
ఉ అవును
విశాలమైనది భారతదేశం
అవును హా జనం కూడా విశాలంగా ఉన్నారు జనానీకీ తగ్గట్టు
గా సినిమాల ఉంటది కద చీరే కట్టు విధానం గురించి ఆ సాంగ్ బాగుంటది కదా
అవును అంటే మనకు అంటే మన సాంప్రదాయాల గొప్పతనం ఆడవారి గొప్పతనం ఉ వాళ్ళు ఎట్లా ఉండేది మరి ఇప్పుడు అంతే కదా ఇప్పుడు మనం ఇట్ల తల్లి తండ్రి అట్లున్నా కూడా కొంతమంది నాన్నలు మంచిగా ఉంటారు అన్ని బా మొత్తమంత మీద ఎసుకొని పిల్లల కోసమే జీవితం అన్నట్టు కొంతమంది ఏమో తల్లిదండ్రుల తల్లి మీద ఓదిలేసిపోతారు చూడు
ఆ ఆ
టి పోయిన మరి తల్లే చూసుకోవాల్సి ఒత్తది మనం ఏ మ తండ్రి ఒదిలేసిండనీ మనం ఓదిలేయలేం కదా
అవును
ఉమ్ అట్లుంటది ఉ
అడ్డోళ్ల గొప్పతనం గురిం బాగా సినిమాలో సాంగ్ బాగుంటది జానకి వేశ్రీరామ్ కదా
అవును
ఉ
బా
సినిమాలు కూడా చాలా మందిని ప్రభావితం చేస్తాయి
అవును మరి ఇప్పుడు ఈ సాంప్రదాయాల గురించి ఇంత ముందు ఎట్ల ఎట్లా ప్రభావితమియిరో ఇప్పుడు లవ్ స్టోరీల గురించి కూడా అట్లా గుడా అట్లనే ఐతారు మరి జనాలు
ఆ అట్లా గుడా ఇగ లవ్ స్టోరీల వల్ల చాలా ఇ టీనేజ్ పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ అయింది
అవును ఉమ్
ఇట్లా మ్యారీ అంటే ట్వంటీ ఫైవ్ ఎబొవ్ వాళ్ళు అర్థం చేసుకుంటారులే గని టీనేజ్ పిల్లలకి అర్థం కాదు
నీకు మామూలుగా యేసంటి సినిమాలంటే ఇష్టం అంటే ఇప్పుడు కొత్తగా ఓచ్చేటియా లేదంటే ఇట్లుఉంటే ఓల్డీ మరి ఓల్డియి కాకుండా మధ్యల చెటి ఇట్లా ఉంటాయిగా అట్లాంటియి అంటే ఎట్లాంటియీ అంటే ఇష్టం ఉంటది
మరీ ఓల్డ్ గాకుండా మధ్యలో ఉంటేవి ఇప్పుడు నీవు కూడా ఇష్టమలే గాని అవి మనకి టీవీలకు వచ్చేలోగా మనం
అదే మనకు ఒక కొంచెం కుటుంబానికి సంబంధించింది అసంటివి అయితే సుడబుద్ది అయితది కొంచెం ఫ్యామిలీ పరంగా ఏ లె అంటె గిట్లాంటివి లవ్ స్టోరీ అంటే సికాక్ పుడ్తది గాని సుత్తనిక్ ఇగ మళ్ళీ మధ్యలో అంటే ఇప్పుడు చి చిరంజీవి వెంకటేశు అసంటివి అయితే ఇష్టం ఉంటదా నీకు
ఉ అప్పటియి ఉంటాయిగా ఇవి జానకి వెడ్స్ శ్రీరామ్ అని
ఆ
అది బాగు అది నచ్చుతది కాకుండా అందులో ఇండియన్ సంస్కృతి గురించి బాగ చెప్తూర్ గదా మళ్ళీ సైరానా నరసింహారెడ్డి బాహుబలి టూ గాని
ఉమ్ ఆ హీరోస్ ఉమ్ ఆ హీరో హీరోయిన్స్ ఆళ్ళవి గుడా మంచిగానే ఉంటవి
మ్ ఇప్పుడు ఈ కాజల్ అనుష్క ఈ జనరేషన్ వాళ్ళు ఉంటే ఇక్కడు గుడా న తేలే గాని ఇప్పుడు ఉమ్ ఇంగమనం పెద్దోళ్లమయినం గాబట్టి అవి అంత ఇంట్రెస్ట్ అనిపియ్యట్లేదు
అంటే ఇప్పుడు నువ్వు అన్న హీరోయిన్స్ మంచిగా ఉంటరు ఇప్పుడు కాజ ల్ అనుష్క మల్లిపీ ఇప్పుడు ఇంతక ముందు సినిమాలయితేనేమో రమ్య కృష్ణ సౌందర్య వీళ్ళయి బాగుంటది స్టోరీస్ మంచిగా ఉంటయి వాళ్ళ దాంట్ల సినిమాల అర్ధం ఉంటది అంతా బాగున్ నగ్ మొత్తానికి అయితే సాంగ్స్ మంచిగ ఉంటయి
ఆ సాంగ్స్ అవి ఇప్పటికీ బాగనిపిస్తయి
ఆ సాంగ్స్ మంచిగుంటాయి గ రమ్య కృష్ణ సినిమాలు అయినా గి సౌందర్య రాషి ఇయ్యాని వీళ్ళయ్ బాగుంటాయి సాంగ్స్ కొంచెం కొన్నిట్లన్న పెళ్లి గురించేల్లి పెళ్ళికి ఎట్లా అర్థం ఉంటది అనన్ మె ఉంటది రమ్యకృష్ణ సినిమా ఒకటి ఉంటంది అది ఏదో ఉంటది పెళ్లి సందడో సంథింగ్ ఏదో ఉంటది ఆ సినిమా ఉమ్ పెళ్లి గురించన ఉంటది మామ్
కొన్ని స్టోరీసు ఇవి బయట చూసి తీస్తారా అవి చూసి జనాలు పాడైత్ తరో అర్థం గాదు
మరి అవును చాలా వరకు సినిమాలు చూసే పడాయిపోతుంది తెలుసా
టైజారి బయట జరిగేటి సినిమాల్ ఎత్తర్ల
ఆహా అట్లేమి ఉండదు తిన్ సగం బడ సినిమాలతోనే ఆ సినిమాలల్ల అన్ని ఉమ్ ఉమ్ సినిమాలల మనల్ని చంపడం నర్ ఇక్కడ వేసంటి చేసి గుడా ఆళ్ళు చెత్తరు మనం ఎందుకు చేయ్యోద్ దన్నట్టు గుడా ఇక్కడ బయట గుడా అటనే తయారయ్యిరు
ఆహా అసలు భయం లేకుండా మనుషులు
ఉమ్ సినిమాలెక్క అనుకుంటారీగ
అంత సినిమా టైపె అయిపోయింది చంపడాలు అసలు ఎవరు ఎవరికి భయపడట్లేరు
అవును
హ్మ్
బాగా అట్లనే అయింది తెలుసా ఈ మధ్యల చనిపోవడాలు గుడా ఆడవాళ్ళైనా మగవాళ్ళయినా పెళ్ళి చేస్ కో ఒకరికొకరి మీద లేకుండా అబ్బో సినిమాలో ఎట్ల ఉన్నాయో బయట కూడా అట్లనే ఉన్నాయి
అవును అప్పటి సినిమాలు కొంచెం భర్తకు విలువ ఇవ్వడం ఇవి మ్యారేజ్ గురించి మంచిగా చెప్పుండే
అవును ఇప్పుడొచ్చినాయీ వేస్ట్ ఇగ
అన్ని వేస్టే ఈ రాజు వెడ్స్ రాంబాయ్ అని
ఇవ ఔష మంచినేయ్
మ్ గి సినిమాలు చూస్ చూస్తే సినిమాలలో వేసుకున్నారుగా మనం కూడా వేసుకోవచ్చు ఏం గాదని అట్లా పిల్లలు
అట్లనే తయారయీ ఇప్పుడు మామూల్గా అట్నే అయ్యిరు మొత్తం కూడా
కొంతమంది ఒప్పుకుంటున్నారు పేరెంట్స్ ఏం జేయలేక
ఏం జేయలేక ఎందుక్లే వాళ్ళ జీవితాలన్నట్టు ఆగం చేయాలన్నట్టు ఒప్పుకుంటారు కొంతమంది ఏమో క్యాస్ట్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళు ఇళ్లని జేసుకుంటా వాళ్ళని జేసుకుంటా లోల్ చచ్చిపోడాలు బత్కడాలు అన్నీ కట్టాయ్ తనే సమాజంల
ఉ సిన్మాల వల్ల కొన్ని మంచిలున్నాయి కొన్ని అర్ధం చేసుకునే దాన్బట్టి
అవును ఇప్పుడు మరి ఓచ్చేటివి అన్ని అట్లున్నాయి లే ఎంత అన్నకున్న
కాకుంటే
మన్ చెడుని తీసుకొని ఆ మంచి నీ వదిలేస్తన్నాం అన్నట్టు అంతే ఏమో ఇప్పుడు అందరూ అట్నే తయారారు పిల్లలు కానించి పిల్లలు పెద్దళ్లు చేసింటే పిల్ల లు చేతారు
ఊ
హుహ్
పెద్దవాళ్ళు కూడా అసలూ పెద్ద ఆ ఇట్లా పెద్దోళ్ళకి ఇచ్చే గౌరవం అంటే వాళ్ళకు ఉంటదిగా కొంచెం పెద్దరికం అనేది అలాంటిది ఉండట్లేదు
ఉండదు ఇగ ఉంటాంటుంటా అంటే ఎందో ఉంటది బ్రహ్మంగారు చెప్పిన్న
కలియుగమా
ఊ బ్రహ్మంగారు చెప్పింది ఏదైనా జగుతాందంటారు చూసినావా నేనైతే ఆ సినిమా ఎన్ని సార్లు చూసిన్నో తెల్సా
అదేదో స్టోరీ ఉంటుంది కదా
స్టోరీనే మనకిక్కడ మనం భూమి మీద జరిగేదే మొత్తం అంలుంటది తెల్సా
అవ్నా
అప్పుడెప్పుడో చెప్పిందది ఇప్పటికి కూడా ఒక్కటికొక్కటి జరుకుంటోత్తనే ఉన్నది
ఊ
మరది అట్లేట్లా చెప్పిండో గాని
ఊ అంటే ఆ స్టో రి విన్నా ఆ స్టోరీలో కొన్ని కొన్ని ఫ్యాంట్స్ చెప్తారు కదా అవి ఆ పదహరెలు ఒక ఒక మహిలే పరిపాలించింది ఒక దేశాన్ని అంటది ఇంద్రా గాంధీ కదా
ఉ అవ్ను మరి
ఆ ఇప్పుడు మూడూర్లకి ఆ మూడూర్లకి ఒక్కూరైద్దంటే కారోన అచ్చి చానా మంది చనిపోయ తరు అంటే ఇప్పుడు మనున మనం ఉన్న మనం ఉన్న టైంలో జరిగినయి
అవ్ను
జరిగినయి ఏమో తెలియదు గాని ఇంకా ఫ్యూచర్లో మనుషులు పొట్టి పొట్టి గా జన్మిస్
అవును ఉహ్ వెంపల్సరీ ఇచ్చనేస్కొని ఉంటే వాళ్ళు ఉడ్తారని అని ఉమ్మ్ ఇసంటివి మళ్ళేమంటారు ఇష్టం ముండదు అవును ఇప్పుడట్లే అయితున్నాయా మరి
ఇప్పుడు ఆ దేవుని పెళ్లిచేస్కుంటునారుకదా
మ్ అవి కాకుండా దేవుడి పేరు చెప్పుకుంటాలు కొంతమంది కొంతమంది ఇష్టానికి తయారై టరు ఆ మరి మ్
ఉన్నా భర్త చనిపోయినోల్ పేట్టుకుంటున్నారు
మ్ మరి అదె ఇగ అప్పుడు వేరేవాళ్లు ఎనకటి ఉన్నవాల్ అట్లా వెట్టుకున్నారా
మ్ ఇప్పటోలు అంత సం ప్రధలు పాటిస్తలేరు
టింగ్ పాటించరు అసలు వామ్మో అసలు అన్ని ఏనకటోళ్ళ మీదకి కే రవాలి ఏదైనా సరే
మ్ థాంక్యూ అండి
మ్ సరే రా
ఏందే
నేను పోతున్నాక్కడ